హలో హలో వినిపిస్తుండ అండి. హయ్ అండి ఏం చేస్తున్నారు.
ఏం లేదండి ఊరికే కూర్చోనినండి తిన్నారా అండి.
ఉ తిన్నాం మీరు
తిన్నా మండి తిని కూర్చొన్నము రేపు టెంపుల్ కి వెళ్ళాలండి అందుకే కొంచెం లగేజ్ ప్యాక్ చేసుకుందామని కూర్చోని ఉన్నానండి
అవునా ఏ టెంపుల్కి
అంటే మా ఊరి దగ్గర అండి ఆ మారమ్మ అని చానా ఫేమస్ అండి టెంపుల్
అవునా ఏమేం చేస్తారండి అక్కడ అంత ఫేమస్ అంటున్నారు కదా
అంటే ఆ అంటే అక్కడ ఆడదేవత అండి ఉండేది అది చనా శక్తి ఎక్కువ శ శక్తివంతురాలు అని చెప్తారండి అక్కడ అక్కడ ఏమన్నా కోరికలు కోరుకున్నా నిజంవుతాయంట అండి అక్కడ అయితే నేను అందు కే రేపు వెళ్దాం అనుకుంటున్నామండి అంటే గుడికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటది కదండి
అవునండి
పీస్ఫుల్ గా ఉంటది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఈ గుడికి వెళ్తే
హుమ్
మీరండి మీరు ఎక్కడ గుడులుకి ఏం వెళ్ళరా అండి
బేసిక్గా నేను ఎక్కడికి వెళ్ళను ఈ మధ్య తిరుప్తికి ప్లాన్ చేస్తున్నాం అందరు మా ఫ్రెండ్స్ అందరు తిరుపతికి వెళ్దాం అనేసి
అవునా అండి అంటే మీ ఊరి సైడ్ ఏమమన్నా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయా అండి
ఆ ఉన్నాయండి ఇక్కడ దగ్గరలో మడక్సిీలో సాయిబాబ గుడనేసి సాయిబాబ గుడి శివాలయం అనేవి కొంచెం
అవునా అండి
ఫేమస్ ఇక్కడ
మీరు వెళ్తారా అండి ఎప్పుడన్నా
హ గురువారం మే సాయిబాబ గుడి అప్పుడప్పుడు వెళ్తా ఆ వెళ్తానండి హలో ఉ బాగుంటదండి నేను మొన్నయితే మొన్నయితే రీ సెంట్గా వెళ్ళాము
ఓకే అండి
ఇక్కడ పాగవాడ సైడ్ శనీమాతం గుడి తెలుసా
ఆ
అట్ సైడ్ మా నేను మా అన్నయ్య మా అమ్మ ముగ్గురు వెళ్ళాము
ఓకే అండి బాగుంటాదండి అక్కడ
ఆ అక్కడ ఏమన్నా మనకి శని బట్టుకున్నట్లు ఎందన్నంటే ఇనా గుడికి పోతే మొత్తం ఏళ్తా వదిలిపోతదంట ఏమ్న కోరుకొనీ కొబ్బరికాయి కొట్టొస్తే
ఓకే ఎక్కడండి ఉండేదాది
ఇక్కడ పావుగూడ కర్ణాటక సైడ్ అది ఉండేది
అవునా అండి అంటే ఏమన్నా అక్కడకేమన్నా బస్సు లు అలా వెళ్తాయా లేదా ఆటోలోనో లేదా ఓన్ వె వెయికెల్లో వెళ్ళాలా అండి
ఆహా బస్సెస్ ఏళ్తాయి అక్కడ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి అక్కడ వెళ్ళడానికి
డైరెక్ట్ బస్సులు వెళ్తాయా అక్కడికి
మ్మ్ అవునండి ఇంకా కొన్ని సాయిబాబ్ గూడి దగ్గర గిట్ట ఆగితే ఆటో దగ్గర ఎల్లాల్ల్న
అవునండి అంటే ఎట్లా సాయిబాబా గుడికి వెళ్ళాలంటే ఎట్లా వ వెళ్ళాలండి
ఇక్కడ ఆంధ్రలో మడక్చర్లో ఉన్నది అంటే మీరు ఎక్కడ ఎక్కన్నించి రావాలన్కుంటున్నారు మీరు
మేమైతే బ్యాంగ్ ళూరు నుంచి రావాలన్కుంటున్నామండి.
ఆ మీరు బాంగ్ ళూరు నుంచి బై బస్సు ఒచ్చేయచ్చు లేకుంటే బై ట్రైన్ రావచ్చు
ఓకే అండి
ట్రైన్ ట్రైన్ ద్వారా వచ్చారంటే హిందూపూర్లో దిగి హిందూపూర్ని చ్చి ఇంకో బస్సు వ తీసుకున్నారంటే మడికశిరిలో దిగుతారు ఒగా ఫైవ్ అవర్స్ లో వచ్చేస్తారు మడిస్కిరికి
అవునండి అంటే ఎక్ ఆ హాఎక్కువ ఎప్పుడు ఒస్తే బాగుంటదండి సాయిబాబా గుడికి
థర్స్డే గురువారం బాగుంటదండి అంటే గురువారం బాగుంటదంట అందరూ ఆ రోజే ఎళ్తారు
అవునా అండి పదండి రేపు వెల్లాలన్ కొంటున్న నేను కూడా టెంపుల్ కి అక్కడ ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చినా నండి
మ్మ్
మరి వెళ్లాల్ అనుకుంటున్నానండి ఇక్కడ చుట్టుపక్కల కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే మా మా ఊరు సైట్ కద అండి మా ఇంటి దేవుడు కూడా అలాగే పోయి పూజలు చేసుకోని రావాలనీ అన్కుంటున్నాను.
ఆ బెంగుళూరులో ఇస్కాన్ టెంపుల్ అనే ఐడియా ఉందా మీకేమన్నా
ఆ చూస్నానండీ బెంగుళూరులోనే కదండి ఉండేది వెళ్తాం మేము ఎప్ ఎప్పుడు వెళ్తూనే ఉంటానండి మొన్న రీసెంట్ గా కూడా వెళ్ళొచ్చినా నండి
అది బావన్ బాగుంటదన్నారు మా ఫ్రెండ్స్ అందరూ
చానా బాగుంటందండి అక్కడ
నౌన అంటే ఎలానో ఆ రాలేదనుకుంటున్నా
అవునా అండి ఎప్పుడైనా రండి బాగుంటంది ఇక్కడంతా చాలా బాగుంటది ఇస్కాన్ టెంపుల్లో చాలా పెద్దగా ఉందండి అది అవునండి
మే మరీ అంత అంటే కొన్ని టెంపుల్స్ తెల్సా మీకు గవర్నమెంట్ కింద రే ఎ రిజిస్టర్ అయింటాయి లైక్ తిర్పత్తి ఐడియా ఉందా మీకు
ఆ అవునండి తిరుపతి అయింది
ఆ
ఇప్పుడు మా మా ఊరి దగ్గర కూడా ఒక ఉత్ ఒకటుందండి చిక్క తిరుపతి అని చెప్తారు అక్కడ
ఊమ్
అది కూడా గవర్నమెంట్ కిందకి రిజిస్ట్రేషన్ అయిందండి
హుహు గవర్నమెంట్ ద్వారా ఇలా కూడా కొన్ని రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ చేస్తది గవర్నమెంట్ టెంపుల్స్ ద్వారా గాని
కానీ ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకరు తీసు ఇవో ఇప్పుడు ఆ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనదే అనే టెంపుల్ అంటే మనం కొంచెం క్లీన్ గా బాగుంటదండి టెంపుల్స్ లో కానీ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ది కదా అని ఎవరు ఎక్కు పట్టిచ్చుకోరా అండి
ఆ అంటే ఈ మధ్య ఈ మధ్య ఇలాగే అదే మా నాన్నల జనరేషన్లో అయితే ఎవురు ఉండే వాళ్లు వాళ్ళు చూసుకునే వాళ్ళు గుడి
ఆవునండి అంటే ముందు ఇప్పుడు మా అమ్మ వల్ల ఊరి దగ్గర కూడా ఒక ఊరు దగ్గర ఉందండి ఆంజనేయస్వామి మమ్మీ టెంపుల్ అని చెప్పి అది కూడా అంతేనండి అప్ప అప్పుడు ఒకరు చూసుకునే వాళ్ళు చాలా బాగుండేదండి ఇప్పుడు గవర్నమెంట కిందకి వెళ్ళిపొయ్యి అక్కడ కూడా క్లీన్ ఉండదండి ఎక్కువ అక్కడంతా ఎవరో పట్టించుకోరు గవర్నమెంట్ కింద ఉంది కదా అని చెప్పి
హూమ్ ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ ఇయ్యరు వాళ్ళకి రెవెన్యూ జనరేట్
అవునైనా కూడా అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనదే టెంపుల్ అనుకోండి మనం చేయకపోయినా మన ఊరు ఊరి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మన మన దేవుడే కదా అని చెప్ క్లీన్ అంతా చేసేవాళ్లండి ఇప్పుడు గవర్నమెంట్ కి పోయిన తర్వాత ఎవరు పట్టించుకునే వాళ్లు లేరండి
హుంహు
ఎందుకంటే ఇప్పుడు ఏమంటే అండి ఆ ఇప్పుడూ పూజారి ఉంటారు కదండి పూజారి చెప్తే ఎవరైనా వచ్చి వింటారండీ పూజారికే లేనప్పుడు పూజారి ఎట్లా చెప్తాడు అండి క్లీన్ చేయమని చెప్పరు కదా
అదేంటి పూజారి కూడా అప్పుడు బాగు చేసే వాళ్ళు ఇప్పుడేమంటే ఏందో శాస్త్రానికి నువ్వు చెయ్యాలంటే చేయాలా వస్తారు చూస్తారు వెళ్తరు అంతేగాని గుడిని మాత్రం నీటిగా చూసుకోరు అండి
అవునండి నిజంమండి అదే ఇంకేమండి మరి అంటే మీ ఊర్లో ఏమీ లేవండి ఫేమస్ టెంపుల్స్ కానీ అలా
ఆ ఇక్కడ సరౌండింగ్ అయితే లేవు ఇక్కడ ఇంకా ఎల్లాల దూరము సిక్స్టీయ్ సెవెంటీ కిలోమీటర్స్ వెళ్తే
అంటే మీ ఇంటి దేవుడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలండి మీరు
అది నాకు ఐడియా లేదండి మా ఇంటి దేవుడు నాకు అసలు తెలీదు మా మమ్మీ వాళ్ళ ఏదో చెప్పు తరు ఇక్కడే ఉంది మా ఇంటిదేవరు ఆంజనేయ మేము ఆంజనేయుని కొలుస్తాము
ఆ
ఇంకా ఇంకొకటి ఇంటి దగ్గర అంటే ఇంట్లోపల ఉంటది అంటే ఒక పెద్దలను ఉంటారు కదా
అవునండి
ఒప్పుకో వాళ్ళింట్లో ఉంటది వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ వన్స్ వాళ్ళ ఇంట్లో పోయ్యి కొబ్బరికాయ కొట్టుకొని రావల్సి వస్తది
ఓకే అండి అంటే మాది ఎలా అంటే మా ఇంటి దేవుడు ఉండే కండి అప్పుడు ఒక గుడిసెలో ఉండేది అనమాట ఇప్పుడైతే ఆ అంటే మా ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి కట్టేసినారు అనమాట గుడిని అంటే మా ఊర్లోనే ఉందండి ఇంటి దేవుడు
మా ఊ మా ఊర్లో కట్టిద్దాం అనుకున్నారు కానీ కొందరు దీని వల్ల రిస్ట్రిక్షన్స్ వల్ల ఈ పాలిటిక్స్ వల్ల అయిపోయాయి ఇక్కడ పునాదేసి పె పెట్టారు దాన్ని
అవున అండి
కానీ కొన్నీ పార్టీస్ వల్ల ఇ యూత్ వల్ల ఆగిపోయింది అది అది కడితేగిన రెడీ అవ్వచ్చు మనకి
ఉ అంటే మన ఊర్లోనే కట్టించుకుంటే మనం ఎప్పుడన్నా వెళ్ళిదా చ్ పూజలు చేసుకొని రావచ్చు గదండి
ఆ అది గూడా కరెక్టే అనుకోండి
ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్న దూరంగా ఉంటే ప్రతిసారి వెళ్ళలేరు ఎవరును కొంతమందికి జర్నీ ప్రాబ్లం ఉంటది వర్క్ లో బిజీ జీగా ఉంటారు అలాంటప్పుడు ద దగ్గరలో ఉంటే అలా వెళ్లి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పూజలు చేసుకొని వచ్చేయచ్చు కదండి
ఉ హు అది కరెక్టే లెండి ఏమున్నా గానీ ఇప్పుడు ఎవరైనా చూడండి దూరం గుడికి వెళ్ళాలంటే ఆలోచిస్తారు అప్పు అప్పుడు అంత దూరం వెళ్ళలా అది ఇది అనేసి అదే దగ్గరలో ఉంటే సరే పద పోదాం చూసుకొని వద్దాము ఒక కొబ్బరికాయ కొట్టుకొని వద్దామని రెడీ అవుతారు కొంచం దూరం ఉన్నా ఈ మధ్య ఈ మధ్ ధ్య అందరూ లేజీ అయిపోయారు అందరుూ వెళ్ళాలంటే ఊరే అంత దూరం వెళ్ళాలా వద్దులే రేపు
అంటే లేజిక్ అంటే ఏమంటా అండి ఇప్పుడు వర్క్ లో ప్రతి ఒక్కరు ఎవరెవరు వాళ్ళ వర్క్లు వాళ్ళు ఉంటాయి ఉంటాయి కదండి పనికి పోల పొద్దున లేసి మరి వస్ స్తారు ఇంట్లో చూసుకోవాలి వాళ్ళకి వర్క్ ఉంటది గదా వెళ్ళడానికి కూడా కొంతమందికి కుదరదండి అదే దగ్గర్లో ఉందనుకోండి ఇక్కడే ఉంది కదా వెళ్ళొద్దాం లేవు ఫైవ్ మినిట్స్ ఏమ అవ్వద్దు అని వెళ్లి రావచ్చండి
ఉ అవునండి
ఇప్పుడు మాకైతే మా ఊర్లోనే ఉంది కాబట్టి మేము ఊరికి వెళ్ళమ్ అప్పుడంతా పోయి పూజలు చేసుకొని గుడి దగ్గర కొద్దిసేపు కూర్చొని రావచ్చు కదండి
ఆ హ కరెక్టే అండి మీ తిరుప్తికి వెళ్ళారండి ఎప్పుడన్నా
ఏమండి
తిరుపతికి వెళ్ళారా ఎప్పుడన్నా
ఆహా లేదండి వెళ్ళలేదు వెళ్ళాల అనుకుంటున్నాం కానీ కుదరలేదండి వెళ్ళడానికి
ఉమ్
నేను చానా సార్లు అనుకున్నానండి వెళ్లాలని కానీ ఏమోది టైం రాలేదండి వెళ్ళడానికి
మనం అనుకుంటే అవదంట దేవుడు అనుకుంటే అవుతదని
అవునండి అవును అదేమో నిజమే
దేవుడు అనుకుంటే నువ్వు ఎలా అయినా ఎళ్ళిపోతావంట లేకుంటే నీ ఎంత అనుకున్నా పోలేవంట అని కొ మా ఫ్రెండ్స్ సెప్పారు ఒరే ఎళ్దాంరా ఎళ్దాంరా అంటే సరే అంటారు రేపు పొద్దున లేస్తారు క్యాన్సిల్ చేస్తారు వద్దులేరా అది ఇది అని
ఉమ్ అంటే పద్దు పొద్దునే లేసి పోవాలంటే కొంచం కష్టం గదండి
ఉమ్
ఇంకేమండి మరి
మీరే చెప్పాలండి ఇంకేముంటది
ఏం లేదండి మంచిది మంచి విషయాల్ని చెప్పినందుకు ధన్యవాదాలండి
అయితే థ్యాంక్యూ బాయ్
బాయ్ అండి
సరే బాయ్